హలో
హలో హలో
హలో
హలో
చెప్పు
ఓ చెప్పాలి ఆ రీసెంట్ గా తిరుపతికి వెళ్ళారు కదా ప్లేస్ గురించి ఏమన్నా చెప్తారా హలో
ఆ ప్లేసా మీరు నార్మలీ బై వాక్ వెళ్తారా లేదంటే డైరెక్ట్గా వెళ్తారా
బై వాక్ ఏ బై వాక్ ఏ ల్తామ్ సో అలా బైక్ వాక్ వెళ్ళినప్పుడు అక్కడ ప్లేసెస్ చాలా బాగుంటదనివీన్నాను అండ్ మీకు దర్ నంకెంత టైమ్ పడుతది
దర్శనంకి అక్కడ ఉన్న జనాలు పట్టి పడుతది మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అలా పడుతది
ఓకే మీరు ఎలా వెళ్తారు తిరుమలకి ఎప్పుడు
ఎప్పుడు నడుచుకుంటూనే వెళ్తాము
అ అ ఇంకా వెళ్ళేటప్పుడు ఎలా ఐ మీన్ ఎలా ఎంజాయ్ చేస్తూ వెళ్తారు అక్కడ ఎలా ఉంటది ప్లేస్ అంతా
హలో
హలో హలో
హలో
ఆ నడుచుకుంటూ వెళ్తారు కదా సో ఎలా ఉంటది అని అడుగుతున్నాను అక్కడ ప్లేసెస్ కానీ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎలా ఫీల్ అవుతారు అండ్ అక్కడ రూమ్స్ అలా దష్ నం కేలా అన్ని అవైలబుల్లో ఉంటాయా
ఆ రూమ్స్కి అక్కడ ముందే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ అవైలబుల్గా ఉంటాయి లేదంటే కొంచెం దొరకడం కష్టమే
హలో
హలో హలో
హలో చెప్పండి హలో
హలో
ఫ్యామిలీతో వెళ్తారా ఫ్రెండ్స్ తో వెళ్తారా అక్కడ ఏలా ఫ్యామిలీతో వెళ్తే బాగుంటదా లేదా ఫ్రెండ్స్ తో వెళ్తే బాగుంటదా తిరుమల
రెండు బానే ఉంటాయి ఫ్రెండ్స్తో వెళ్తే కొంచెం అంటే చాలామంది అలా ఉంటే బాగుంటుంది ఇంకా ఫ్యామిలీ అంటే నార్మలే బానే ఉంటది
హలో
హలో హలో
హలో ఇనిపియి లేదా
వినిపిస్తుంది మే హలో
ఆ చెప్పండి మీరు ఫ్యామిలీతో వెళ్తారా ఎక్కువగా ఫ్రెండ్స్ తో వెళ్తారా
మేము ఎక్కువ ఫ్యామిలీతోనే వెళ్తాం
హ్ హ్ ఫ్రెండ్స్ తో ఎప్పుడు వెళ్ళలేదా
వెళ్ళానుకని ఫ్రెండ్స్తో వెళ్తే మామూలే కదా చాలామంది ఉంటే బాగుంటుంది వెళ్ళేటప్పుడు లేదంటే బోరింగ్గా ఉంటది